హలో బాగున్నారా బా
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
నేను వంట చేస్తున్నానండి
అవునా ఏం కర్రీ
ఆ ప్రజెంట్ అయితే ఎగ్ టమాటా చేస్తున్నానండి
అవునా ఏ డిష్ అంటే ఇష్టం అండి మీకు
మాక బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి
అవును ఒకసారి బిర్యానీ రెసిపి చెప్ స్తరా మేడం
బిర్యానీ రెసిపి ఏ బిర్యానీ ఏప్పాలి మీకు
దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ధమ్ బిర్యానీ బాగుంటదిగా
అవునవును చికెన్ ఏం లేదండి వన్ కేజీ చికెన్ అంటే మన ఇంట్లో వాళ్ళని బట్టు కొని మనకి ఎంత కావాలో అంత చికెన్ తీసుకోవాలి హలో
ఆ మేడం చెప్పండి వింటున్నా మేడం
చికెన్ లో ఉ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ఆ కొంచెం పెరుగు మలిధాన్యా పౌడర్ జీరా పౌడర్ కసూరి మే
అన్ని పచ్చి చికెన్లోనే ఇవన్నీ వేయాలా
పచ్చి చికెన్ లోనే వేసి కొత్తిమీరు పచ్చిమిర్చి కొంచెం పుదీనా మళ్ళీ కొంచెం గరం మసాలా చికెన్ పౌడర్ వేసి మంచి మ్యారినేట్ చేయాల ని మంచిగా దాన్ని కలిపి ఒక వన్ టూ అవర్స్ మ్యారినేట్ చేయాలి ఫ్రైడ్ ఓనియన్స్ గుడా వెయ్యాలి ఏ దానిమీద మిక్సి అంటే పౌడర్స్ తన్ని మిక్సీ పటర్నేయ కదా మేడం
అవునవును హ హా కొంతమంది కొంతమంది పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర మిక్సీ పట్టి వేస్తారు
ఆ అట్లా కూడా వేసుకోవచ్చు గ్రీన్ కలర్ లో వస్తది లేకపోతే మనం ఇట్లా డ్రైగా కూడా వేసుకోవచ్చు ఆహా అవును అట్లా కూడా వేయొచ్చు ఏంటంటే అట్లా మిక్స్ ఏసేయడం వల్ల పీస్ కి అదన్నది పట్టుకొని ఉంటది అది కూడా బాగుంటది ఇట్లా కూడా బాగుం టది నేనైతే ఇట్లా డైరెక్ట్
మిక్స్ పట్టింది మ్మ్
దని ఒక టూ త్రీ అవర్స్ మ్యారనేట్ చేసి ఉంచుకోవాలి
ఆ
ఉంచుకున్నాక మనము బిర్యానీకి క్యాజువల్ గా బాస్మతి రైస్ ఏ వాడతాము
అవును అదే బాగుంటంది ఇకా ఈక్వల్ వెయ్యాలా మేడం రైస్ ఎంత ఉంటే
అంటే యాక్చువల్గా వన్ కే జీ కి వన్ కే జీ వేస్త ఎత్తారు ఇంట్లో వి అయితే కాకపోతే మన ఇంట్లో పీసెస్ తినే వాళ్ళు లేరు అంటే వన్ అండ్ హాఫ్ రైస్ కి వన్ కే జీ చికెన్ వేసుకున్నా సరిపోతుంది
అవునవును
ఆ దానికి ఎస్ ఏసరు పెట్టేసి ఏసరులో గరం మసాలా పుదీనా కొత్తిమీర కొంచెం నెయ్యి కొంచెం నిమ్మకాయ కట్ చేసి వేస్తే కొంచెం నెయ్యేసి దాన్ని బాయిల్ చేసి తర్వాత దాంట్లో రైస్ వేయాలి రైస్ పలుకుగా ఉన్నప్పుడే తీసి ఇ మ్యానేట్ చేస్
పలావ్ ఉడికి ఉడికిన
ఆ కన్సిస్టెస్సి పట్టుకొని మన మనము దాని మీద వేసి మంచిగా దానిద గట్టిగా దాని మీద నెయ్యి మళ్ళీ కొతిమీర పుదీనా గరం మసాలా ఫ్రైడ్ ఆనియన్స్
హ్మ్
అన్ని వేసి ఒక స్టవ్ మీద పెనం పెట్టేసి దాని మీద దమ్ చేపియాలి దమ్ చేయాలండి మ్యాక్సిమం ఫార్టీ మినిట్స్ వరకు దమ్ చేపి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్ మీద దాన్ని దమ్ చేస్తే
టోటల్
ఆ
టోటల్ ఫార్టీ మినిట్స్ అవుతుంది కదా మేడం
అవును టోటల్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే మనము ఒక టూ త్రీ అవర్స్ మ్యారినేట్ చేసుకున్నాం మార్నింగ్ మ్యారినేట్ చేసుకున్నాము నైట్ ఈవినింగ్ చేసుకుంటున్నాము అంటే ఫార్టీ మినిట్స్ ఇనఫ్ చికెను మ్యానేట్ కెన్ మీద డిపెండ్ అయి ఉంటది టైమ్ అన్నది
అవును థర్టీ మినిట్స్ లో కూడా డా అయిపోవచ్చు థర్టీ మనిట్స్ లో కూడా
థర్టీ మినిట్స్ లో కూడా కంప్లీట్ గ అయితది బిర్యాని కాకపోతే మంట మంచిగా కట్టెలా పోయి మీదస్త అయితే నాలుగు వైపుల నుంచి మంట వస్తు స్తది కాబట్టి హాఫ్ అన్ అవర్ లో కూడా అయితది కొంత ఇప్పుడు ఇప్పుడు ఎవరు కట్టెల పోయి యూజ్ చేయట్లేదు కదా అందర్ గ్యాస్ మీదే వండు
కానీ కట్టెల మీద బా టేస్ట్
మ్మ్ న్యాచురల్ ఉంటది కాబట్టి కట్టెల మీద వండింది చాలా టేస్ట్ గా ఉంటది బిర్యానీ లో ఇంకో రకమైన టేస్ట్ యాడ్ అయితది
అవును
హు మీరు చేస్తారా అండి
ఆ చేస్తా సేమ్ మీ మీ మీరు ఇలా చెప్పారో అలానే చేస్తాను
అవును ఆహు మిక్సీ చేస్తే చేసుకోవచ్చు ఆప్షనల్ అది అలా ఏం లేదు కానీ ఇట్లా కూడా చేస్ కూడా నో ప్రాబ్లం బాగుంటుంది
నాకు బిర్యానీ అంటేనే ఇష్టం నేను కర్రీ ఎక్కువ చెయ్య హాఫ్ కేజీ తెచ్చుకున్నా కూడా అలానే కలిపెట్టి పెట్టేస్తాను ఇష్టంగా తింటారు అవును అదే కర్రీ వండితే కొంచెం తినడానికి చూడరు బిర్యానీ అనేసరికి వాళ్ళట్లో కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది హ్యాపీగా తింటారు
అవునా అండి ఉహు ఇంకేంటి విశేషాలు
చెప్పాలి
ఉగాది ఫెస్టివల్ వస్తుంది మీ ఇంటి పక్కుఓళ్ళు కూడా ఉగాది ఫెస్టివల్ చేసుకుంటారా
ఆ చేయమండి
ఆహా మీరు కాదండి మీ చుట్ట మీ చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ గాని
అవునవును వా చాలా హు అవును చేసుకుంటారు మాకు కూడా తెచ్చిస్త తారు వాళ్ళు
ఆహా ఏమిస్తారండి వాళ్ళు
వారు అదే మొల్లి విడ్చేస్తారు కదా వాళ్ళు పచ్చడి ఆ ఓకే ఆ పచ్చడి తెచ్చిస్తారు ఇంకా ఇలా బూరెలు అంటారు మరి పప్పుతో చేస్తా హు అవి తెచ్చిస్తారు
హ అవునా మరి రంజాన్ స్పెషల్ లో ఏం ఇంకా శీర కుర్మ కూడా చేస్తారు కదండి కొంతమంది డబల్ కా మీఠా కూడా చేసుకుంటారండి
ఆ రోజు స్పెషల్ అవును అందరి ఇంట్లో ఇప్పుడు షిర్ కూర్మ కామనని కొంతమంది సప్రెడ్ చేస్తారు కొంతమంది ఇది డబుల్ కా మీఠా కూడ ఇస్తర్ మా పెద్దయ్య డల్ వల్ ఇంట్లో చేస్తారు ఫ్రూట్ సలాడ్ ఆ అందరి ఇంట్లో ఇది కామ మన్ కదా అని ఆ వాళ్ళ ఇంట్లో ఒక ప్రతి ఇయర్ అది ఉంటది
బాగుంటది కదా ప్రతి ఇంట్లో అది తినే కన్నా అది కొంచెం వెరైటీ ఉంటది
వాళ్ళు అది చెస్తారు
ఆహా హ్మ్ ముస్లిమ్స్ చేసే టేస్ట్ వేరే వాళ్ళకి రాదు అని అంటారు మా ఫ్రెండ్స్
అవునా
ఉం
ఉహు
చెప్పండి ఇంకేంటి విశేషాలు ఈ వంటలు కాకుండా ఇంకా ఇంకా ప్రోగ్రామ్స్ ఏంనడుస్తున్నాయి డ్వాక్రా మహిళలు ప్రభుత్వ పథకాలు ఏమన్న తెలుసా మీకు
ఆ నేను ఉన్నాను డోక్రాలో కానీ అట్టి నెంబర్ అన్నట్టు
అవునా ఎందుకు మీ ఇప్పుడూ బ్యాంక్ లోను రాలేదా
ఆ ఇంకా రాలేదు టైం పడుత తది ఇప్పుడు నడుస్తుంది కంటి లేదు పాతగానే మేము ఎప్పుడు కడుతూనే ఉన్నాం మంత్లీ మంత్లీ ఇంకా ఆ తీసుకొని కడుతుంది మళ్ళీ రావడానికి టైమ్ పడుతది కొంచెం
చాలా వాపస్ ఇచ్చినా అని అంటకుంది మరి ప్రమానికపస్ వచ్చినాయండి డబ్బులు
ఎంటండి
కాంగ్రెస్ ప్రభుత్వము చారన వడ్డీకే మేము రుణాలి ఉన్నాము ఏంటండి మీకు చారానా వడ్డీ ది వాపస్ వచ్చిందా
అవునవును పడ్డయంట మా ఏజెంట్ కి తెలుసు అది ఇంకా మాకు కాల్ చేసి వాళ్ళు చెప్పాలి అది ఎంట్రీ చేపిస్తే తెలుస్తుందంట మా ఏజెంట్ ఇంకా ఎంట్రీ చేపియ్యాలే
హుహ్మ్ అవునా అండి ఇంకా ఇందరమ్మ ఇల్లులు వచ్చినాయ అండి మీ చుట్టుపక్కవా లకి
ఆ అందరికి వచ్చినాయి అందరు కట్టుకుంటున్నారు
మీకు రాలేద ఎందుకని హలో
ఆ మాకు రాలేదండి
అవునా అవునా ఇంకా ఇంకేం నడుస్తుంది మీ చుట్టుపక్కల విశేషాలు
ఆ అందరు ఫ్రెండ్లీగా ఉంటాము కాలనీలో మంచిగా కలిసి ఉంటాం కాస్ట్ ఫీల్ంగ్ ఉండది మా కాలనీలో మంచిగా కలిసి ఉంటాం ఏదున్నా కూడా షేర్ చేసుకుంటాం
హలో హలో
ఆ మేడం చెప్పండి
వాయిస్ కట్ అయితుంది మాధ్య మాధ్యలో
ఏం బర్దు మేడం
వాయిస్ కట్ అయితుంది మధ్య మధ్యలో అంటున్నా
అవునువును ఇంకా మన కా ఇక్కడ చాలా షాపింగ్ మాళ్లో డిస్కౌంట్ నడుస్తు తుంది కదా బై వన్ గెట్ వన్ ఫ్రీ అని
అవునా అండి ఎక్కడా చూడలేదండి నాకు కొంచెం వర్క్ ఉంటది నేను వర్క్ చేస్తున్నాను ఇంకేం షాపింగ్ చేయలేదు
అవునా చాలా ఉంది మనకి ఇక్కడ ఆ ఆఫర్స్ చాలా నడుస్తున్నాయి కదా డిస్కౌంట్స్ ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి
అవునా
ఫ్రీ అని ఇప్పుడు రంజాన్ ఉగాది ఈ రెండు